హలో
ఆ చెప్పే
చెప్పాల్ అన్వేష్ ఏమో తీమో అంటి నాక్ ఎవరు ఏమైంది.
ఎవరు స్టోరి పెట్టిర్రు మంచో చెడో కుదిర్నన్ని జ్ఞాపకాలు పోగు చేస్కోవాలని
ఆ చూస్నా చూస్నా నేనే చెప్దాం అనుకున్నా మర్చిపోయినా.
ఆ ఎవరది.
ఏమో తెల్వదా
ఏమో నేను అది తెరి హుయే కాపోతే అద
ఏమో వాళ్ళేనా ఫైవ్ ఫైవ్ వేరే వాళ్ళ కూడా ఏదో వెట్టిీర్రే
అవునా
అట్ట వెట్టిర్రు నేను కూడా అదే చూచ్నా అదే వెన్కాలా ఏదో వెట్టిర్రు.
అయితే ఏమైంది ఇప్పుడు అదే వస్తుంద అనమాట వాళ్ళ క్ కాలేజ్ లో ఏదో ఫెస్ట్ అయ్యింది. ఆమె పెట్టింది మా డిప్లొమా ఫ్రెండ్.
ఆ నిన్న నైట్ పొద్దున మార్నింగ్ లేవంగనే చూస్నవా.
ఎవరు ఎవరు అది
అదే
మనకు తెలిసినోళ్ళ.
మీ బెస్ట్ ఫ్రెండ్
వామ్మో అదా సేమ్ అదా
సేమ్ ఏదో గుర్తుకు లేదే సారి ఏదో ఎమోషన్ నే పెట్టిండు
కూడా అర్థమైంది అయితే పొద్దున నాకు కూడా వేరే వాళ్ళు అది స్టోరీ పెట్టి చెప్తున్నారు అనమాట ఇ ఏదో పెట్టి కానీ నాకు యాక్చువల్ స్టోరీ రాలే ఎందుకంటే అ ఫాలోగదా
మమ్మీ నీ ఎకౌంట్ లో కూడా పైసలు ఉన్నయా
వేరే
ఇంకో ప్రాజెక్ట్ కోసం పైసలు కట్టాలంటా
హలో
రెండు వేల హలో
ఆ చెప్పే అయితే నాకు ఆ అదే
మర్చిపోయాను ఇంకా మనము కీసరాకి మనం మనం పోయినం చూడే మనం పొద్ పొద్దున ఒక మనిషి వీడియో కాల్ చేసి కీసర గుట్టకుపోతే చూపిచ్చిండు
ఆహా
అదే పొద్దు పొద్దున్నే మెస్సేజ్ చేసింది
ఎవరు కీసర గుట్టకెవరు వోయిన్రు టెన్త్ క్లాస్ ఆయననా అదే తెలుసు ఆహా
అయితే పొద్ అ పొద్దున్నే మెస్సేజ్ జే స్తే పైసల గురించి మెస్సేజ్ చేసిండేమో అని నేను రిప్లై ఇయ్లే
హ ఓకే
తే మళ్ళ కాల్ నార్మల్ కాల్ జేసిరు నార్మల్ కాల్ జేస్తే ఇప్పుడే లేసినా మేము నీ మెసేజ్ చూసుకోలే అని జెప్పిన అయితే వీడియో కాల్ జేయొచ్చా అని అన్నడు ఎందుకు అంటే నేను ఒక ప్లేస్ కు వచ్చినా నీకు చూపిస్తాను అన్నడు సరే చూపి మరేం టిది అంటే ఈరోజు గుర్తుందా మనం వచ్చిన టెం కి మొన్న ఫ్రెండ్ బర్త్డే కొచ్చినం గదా అది ఇక్కడికి వచ్చినాము అని చెప్పిండు ఇంత పొద్దున్నే ఎందుకు పోయి ఏమో మరి వాళ్ళు ఎవరిని చూ పిలేగాని ఒకరినే చూపిచ్చిండు మరేం ఇంత పొద్దున్నే లేస్ సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ కి అనుకుంటా అది
అవునా
ఇంత పొద్దున్నే ఎందుకు బోయినారంటే పీస్ కోసం వచ్చినా అని అన్నారు.
వావ్
ఉమ్
అది జూపియ్యడానికి వీడియో కాల్ చేసిండా
ఆ
అయితే ఇంకొక మంచి ఏందంటే ఎవరో ఎక్కిన కు ఆ స్టోరీ ఏదో పెట్టిండ్రు నాకు అది ఏముందంటే జే బి ఐ టి కాలేజ్ సం ఎస్ వి సి అనేస్ స్టోరీ వచ్చింది నాకు అంటే ఆ రీల్ వచ్చింది పర్టిక్యులర్ రీల్ రాలే దిస్ ఇస్ స్టోరీ ఆఫ్ హిమ్మంత్లా అదే ఇంకొకాయన
ఇంకో అయన నా
నాన్ తెలుగు గాయ్ దేర్ నో
ఓ ఆ వన్సీ ఫార్వర్డ్ జేసిన నీకు.? !
ఆ నేన్ జేప్పాలె నిన్న మెసేజ్ జేసిందని. !
ఎందుకంటా.?
ఏం లేదు క్యాజేల్గా. నీతో మాట్లాడట్లే, నాతో మాట్లాడ. ట్లే అట్లా అదిదని . అవునా సరే అట్లా ఇట్లా అన్ నేనన్నా, అంతే అది ఇదననాన్. ఆ ఇగ నేను గూడా ఇక దాని తర్వాతి. ఇగ మార్నింగ్గా రీల్ బెట్టి స్టోరీ అంటె, ఆ అది మీ కాలేజ్ గదా. ! అని నేను బెట్టిన. ఆ మా కాలేజ్ గాదు, స్టోరీ. ఏ మేబి అబౌట్ యూ అని బెడతా. పెడతాను స్టోరి అంటే ఏ ఆ స్టోరీ. ఏముండదు నా గురించి అది ఏదో ఈవెంట్ కోశం ఉంది గదా అని అన్నా. నేనా రీల్ బెడతా కావాలంటే నీకు. ఆ ఏంద్రీలసల్. నాకు అదర్థం అయితలేదు నేను అదే సరే సరే మిమ్మల్ని ఏవరన్నా అడుగుదాం తీ అన్ నేను సప్పిడిజేకుకునా. ఆ అదెం బెట్టింది ఊకె.
ఆ ఉంటె నిక్ చూపి నేను చెప్తా రికార్డ్ జేసి పంపిస్త తీ.
నాక్ దెల్వదదేందో. ఆ నా కోసం అంటవెంది నాక్ సమ్మ. దం లేదు నాకేం లేదసల ఏం తెలవదు వాళ్ళ గురించి నాకెందుకు నాగు. గురించి నేను అనుకున్న ఆ సరేతీ అని వద్లేస్న ఇగ నేన్ తే. పొద్దున్నొ, మధ్యాహ్నామొ జూస్నా ఆది.
ఊహ్హూ.
మీ అత్తా.
ఒక ఈవెంట్ గురించి ఉంది రీల్ అల్లేమున్నదని నేను ఆలోచిస్తే అల్లెం లేదసలు.
సరైతే చూద్దాం ఏందో మరి కథ.
ఏవో మరి. సరే అంతా అనిపిచినప్పుడు మరి.
అదే ఏం బిట్ అస్. అసలు ఆవును కాల్ మాట్లానక జూద్దాం ఏం పెట్టుండో అసలు ఉందో లేదో జూడాలె ఫస్ట్. ఉండే ఉంటది ఈరోజు నైట్ అన్న రేపు పొద్దున్నే. ఏమో ఇగ ఆల్లకే దెలవాలి నీకే దెలవాలే.
నాకే దెలువాలె.
ఊహుహు. మరి మీ వాళ్ళెవ్వరు జెప్పలే.
ఎవ్వరు జెప్పాలే నాకెవరు జెప్తరిగ.
వరంగలోళ్ళు.
ఎవ్వరు ఎప్పలే అంటే. ఆయన బెడితనే నాక్ దెలుసు అది గూడా. కరెక్ట్ ఎమ్ రాలే, ఏదో అదేదో వొచ్చింది.
ఆహా, ఏదో అయితే. ఆ పెట్టి ప్చ్ ఏందో గుర్తుకొస్తలే అని పెట్టి, నే అప్పుడే అనుకున్నా నీ గురించే బెట్టి.
అది నాకు రాదు గదా ఎట్లాగో, మరెందుకు బెట్టడం.
తుఫ్ లేదు. ఇగ ఉన్నాము గదా నేనున్నా, ఆ నాన్ తెలుగు వా. ఉన్నడు మీకి ఇంకిద్దరున్నరు అయినా చూడకపోయినా. ఇంకా నలుగురు ఉన్నాం గదా ఎవరమో ఒకలం జెప్తాం గదా అని అనుకున్నాడు కావ్. చ్చు. లేపోతే ఏమనిపిచ్చిందో మళ్ళా ఆయనకి.
ఏమనిపిస్తాద ఈగో పెట్టుకో
ఉమ్ దేనికీ పనికిరాని ఈగోలు లే ఏం చేస్తం దేనికీ పనికిరాని ఈగోలు లే ఏం చేస్తాం ఎవరమైనా అంటున్నా
క్లే అన్నట్టు
ఊ
అవేం గుర్తుకురావు గదా
గంతే గదా మరి ఎవరికి గుర్తుకొస్తే
ఆ
మనం పిచ్చోళ్ళం
ఊహూ
సమ్మర్ హాలిడేస్ రాలేవు గదా స్కూల్ పిల్లల్కి
ఇప్పుడే వస్తాయా ఏప్రిల్ ఇస్తరు ఏప్రిల్ స్టార్టింగ్ ఇస్తరు ఎగ్స్
ఉమ్ అంటే హ్యాఫ్ డేస్ నడుస్తున్నట్టున్నాయి కదా ఏప్రెల్ ఎండింగ్ ఉంటే
ఏ లేదు లేదు ఎప్పుడో స్టార్ట్ అయ్యి టూ మంత్స్ ఇస్తారు కదా మనకి
అవునా ఏడికన్నా పోదాం నాకు గూడా గంతే ఏప్రిల్ థర్టీ వరికి ఐపోతే ఐపోతే అయిపోతాయి ఎటైనా
అక్కనే హాస్పెటల్ తీసుకోవోయారంట
ఊ ఇప్పుడు ఇచ్చిన డెలివరీ డేట్ అయిపోయిందా అయిపోయిందా అవునా అవును ముందే
ఒకవేళ ఇప్పుడు డెలివరీ అయినా నేను ఎప్పుడు రానిగ మిడ్స్ అయిపోయినాక ఒస్తా
అదే ఐతే
మిడ్స్ అయిపోయినాంక వచ్చిందనుకో ఒక రెండు రోజులున్నా ఏం కాదు
ఆ మిడ్స్ ఐపోయినంక ఏం ఉంటది టైమ్ ఉంటందా సిమ్ము కి
నే ఉందే వన్ వన్ వీక్ ఉంది
అమ్మో నేనైతే పోయిన సారి పెట్టుకొని మరీ ఆ డి ఆర్ డి వో ఆ ఏమంటారు ఏంటన్ షిప్ ఛీ అప్రెంటీషిప్ అచ్చిందని పోయినా ఆ రోజు అయితే సాహసం చేసినా నేను మా అప్పుడే నాని అనుకొనుడు అన్నీ అమ్మో అప్పుడయినా నాకైతే భయమైతాయి ఆ రోజుల్లో త్రీ వన్ త్రీ వన్ ఏ నా త్రీ వన్ యే
డు వాళ్ళ డాడీ కూడా డి ఆర్ డి ఓ లో సెట్ చేస్తా సమ్మన్ కి సెట్ చేస్తా అన్నాడు అది కూడా ఇంక కఫ్ సం అంటే అన్ అఫీషియల్ గా ఫిష్యల్గాదు అఫీష్యల్ గా ఇప్పుడు ఉండవు గదనే ఉమ్ అయితే ఇప్పుడు మాకు సమ్ మా కాలేజ్ లో ఏదో ఒక ఇంటర్న్షిప్ జెయ్యాలి లేకపోతే బ్యాక్లాగ్ పడుతది
హుమ్
పోయిన సారి పోయి వచ్చినం కదా అయిన్ అంటే
అంటూరు
ఏమో ఏఎస్ఎల్ ఆ డిఆర్డీఓ ఏఎస్ఎల్ లో చూస్తావా అన్నాడంటా
డి ఆర్ డి ఓ అహ డీఆర్డీఓ కాదు డీఆర్డిఓ డిఎల్ ఏదో ఉంటది ఇక్కడ బాలపూర్ సైడ్
హా
ఆ అదే నేం నేన్ బోలేదా మస్ట్ లో
అదే వై గెట్ యు ఓన్లీ హే విల్ నాట్ ఫాల్ టూ మీ అరే ఆ
అప్ప నుంచి ఒకటే ఏస్తాంది నేనేమో ఎత్తుతలేను మమ్మీ ఫోన్ కన్నా వేస్తలేదు కనీసం ఆమె
ఆ ఏది చెప్పు నేం పోతా ఆ సరే తీయే మరి బాయ్ టాటా బాయ్